హలో వినిపిస్తుందా
మేడం వినిపిస్తుందా బాగుందా
ఆ ఒకే అ బాగుంది బాగుంది వినపడుతుందండి కాల్ వినపడుతుంది
ఓకే ఏం చేస్తున్నారు అ మేడం మీరు తిన్నారా
ఆ తిన్నామండి బాబు పడుకున్నాడు చిన్న బాబు
ఓకే
ఓకే ఏమి కాల్ చేస్తున్నా కాల్ చేస్తారాని నేను లేచి కూర్చున్నామండి
అవునా ఓకే ఓకే పెద్ద బాబు ఏ క్లాస్
పెద్ద బాబు థర్డ్ క్లాస్
ఆహా చిన్న బాబు
ఫస్ట్ క్లాస్
ఓకే స్కూల్ కేళ్తారైతే అల్ల చేస్తారా బాగా
ఫుల్ు
చిన్నోడు బాగా చేస్తాడేవో ఇంకా
చిన్నోడు బాగా చేస్తాడు చిన్నోడు పెద్దోన్ని కొడుతానే ఉంటాడు
మ్ హు ప్రతి ఇంట్లోనూ ఈ చిన్న వాళ్ళు ఇంతే యాక్టివ్ గా ఉంటారు అనుకుంటా
అంతే అంతే తగ్గేదే తేలే అన్నట్ ఉంట
తగ్గేద లే అంటే ఇదిొచ్చింది మూవీ చుసారా నిన్న రిలీజ్ అయింది కదా
ఏమూవి అడి
ఉస్తాద్ భగత్ సింగ్
వస్తా భగత్ సింగ్ లేదు పవన్ కళ్యాన్ నా
మ్
ఆ లేదు లేద్ చూడలేదండి ఇంకే మూవీ ఆ నిను ఎక్కువ అల్లు అర్జున్ ప్రభాస్ వాళ్ళ మూవీస్ ఎక్కువ ఇష్టపడతాను అన్నమాట ఆ
ప్రబాస్ ది కూడ ఆదిపుురుష్ మూవీ థౌజండ్ ఎయిట్ డేస్ అయ్యంది ఓచ్చి ఆ థౌజండ్ ఎట్ డేస్
ఆ
వచ్చిన మూవీస్ అన్నింటిలోకి కూడా కలెక్షన్ ఆది పురుష్ దే వచ్చింది
బట్ అది అంత వాళ్ళది రాముడు గేటాప్పేసినప్పుడు తను షేవింగ్ చేసుకోంటే అద
ఆ జనరల్ గా నార్మల్గా అట్లా తి తీయడానికి చేసారు గాని పర్మిషన్ టైపు ఆ బట్ అది అంత హిట్ అవ్వలేదు అని కున్నారు బట్ కలెక్షన్ ఇప్పుడు దానికి ఓవరాల్ గా అన్ని సినిమాలు పక్కన పెట్టి మళ్ళీ దానికే వచ్ నై
దానికే వచ్చాయ అదే తా సెట్ అవ్వలేదే మొ
స్తుంది
ఆయిదుపు ఆదిపురుషా
హుమ్మ్ మొత్తం ప్రభాస్ ఏ వస్తున్నాయి
ప్రభాస్ ప్రభాస్ అంటే అట్లా ఉంటది బాహుబలి వన్ బాహుబలి టూ
ఇప్పుడు ఆ ఆ ప్రభాస్ది ఇంకొక మూవీ కూడా ఉంది కదా సలార్ టూ ఆ ఇంకా దానికోసం అని చెప్పేసి ట్రోలింగ్ జరుగ్
అవునండి అవునవును
ఇప్పుడు వే వెయిటింగ్ అని
అవునవును
ఆ ఇంతకి నిన్న ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు
చాలా బాగా ఫెస్టివల్ తీసుకున్నామ అండి చాలా ప్రిపేర్ చేసాం ఫుడ్స్ అన్నిీ
మ్ ఉగాది పచ్చడి కొన్ని కొన్ని చోట్ ట్లా కొన్ని కొన్ని రైప్స్ గా చేస్తారు కదా మీరేట్
స్తం మేము కొత్త చింత పండు మామిడి పా మామిడికాయ మళ్ళ వేప పువ్వు ఈ మీడియాలు కొంచెం ఆ ఆ మిడియాలుేస్తాం కారం ఉండాలి కదా కొంచెం ఓ మ ట మిరపకాయ కదు కానీ ఎండు కరం అవునా మిరీయాలు లేదా కారము వబబ్బో కష్టంమే ఇగ తి
అంటే కొంచెమే జస్ట్ కారం కోసం అని చెప్పేసి కారం ఉండది కదా అని ఆ అవును మేము కూడా మిరియాలు వాడతాము కొన్ని కొన్ని చోట్ల నేను చూసా మన మిరుపు కారం వేస్తారు లేదంటే పచ్చి మిరపకాయ్ ఒకటి దంచేసేస్తారు అట్లా
ఆలా ఆలా బానే ఉంటదిలే ప పచ్చిమిర్చి అంటే కొంచెం టేస్ట్ వస్తది కదా ఎస్తారేమో
ఈ మరీ కారం ఉండకుండా అట్లా లైట్ పట్టుగా తగలడం కోసం అని చెప్పేసి కానీ ఏంటో ఉగాది పచ్చడి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అండి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఉగాది రోజు కు పోతారు అసలు
అస్సలు కుదరదండి ఏ ఏ టైమ్ లో చేసేది ఆ టై లోనే చేయాలంటారు క
ఇస్తాం అసలు నేను బాగా తాగుతాను
ఉగాది పచ్చడ అ హెల్తీగా ఉంటారట ఈ రోజు తాగుతే మళ్ళా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు హెల్దీ ఉంటరు
అటు స్పెషల్లీ ఏంటంటే ఈ నిన్న అంటే ఎవ్రీ ఉగాదికి ఉగాది రోజు వేప పువ్వులోకి ఆ అంటే ఆ లో అమావాస్య పౌర్ణమి ఈ టైమ్స్ లో అమావాస్య వచ్చేటప్పటికి దాని పవరంతా కూడా చెట్టు వేర్లాకి వెళ్ళిపోతదంట ప్రతి చెట్టులోనూ కూడా పౌర్ణమి వచ్చేటప్పటికి ఆ వేర్లలో ఉన్నటువంటి శక్తి పైకి గుంజుకొస్తూ ఉంటదంట ఇది నిన్న తెలు సింది నాకు ఈ కాన్సెప్ట్ తెలిదు సో అవే పువ వేయడానికి రీజన్ ఏంటి అంటే ఆ శక్తి అంతా కూడా పైకోచ్చేసి ఆ పువ్వులో దాగి ఉంటదంట
అవును అయితే మనం వేసుకోవడం వల్ల
బెనిఫిట్ ఆ మన లోపలికి వెళ్ళిపోయి బాడీని క్లీన్ చేస్తాయి అంట
ఆ ఓకే గుడ్
అసలు ఎంత టె టికల్ గా ఆ ఇండియన్ ఆన్సెస్టర్స్ ఎట్లా చేసారో ఏంటో గాని ప్రతి దాంట్లో ఒక అర్ధం పెట్టేసారు వరు
అవునవును అర్థం లేనిది ఏది లేదు కదా
అసలు ఇది ఎందుకు అది ఎందుకు అని అంటాం గాని చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటందండి
అవునండి అవును చాలా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది అ
ఇప్పుడు ఈ చైత్ర మాసంలో వచ్చేసి మనకి నవరాత్రి లు కూడా చేస్తారు నార్త్ ఇండియన్ సైడ్ అయితే
అవునండి అటి సైడ్ చేస్తారు మన సైడ ఏ ఫస్ట్ ఏ దేవుళ్ళకి ఎక్కువ చేస్తారు నవరాత్రులు
ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి చేస్తారు ఫస్ట్ ఫస్ట్ చైత్ర నవరాత్రులు అని చెప్పేసి ఆ లలిత తా
త్రిపుర ఓహో ఓకే
అ ఆ చైత్ర నవరాత్రి అని చెప్పేసి ఆ ఫస్ట్ ఆవిటితో స్టార్ట్ చేసి అసే మన్నడవరికిి క్ష్మనార్జన్ హ బ్రహ్మోత్సవ అలాయి యా ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ రాముడు నవమి వస్తుంది కాబట్టి మళ్ళీ రాముడికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అయితూనే ఉన్నాయి
ఆ
అసలు ఖాళీగా ఎక్కడుంటున్నామో అనిపిస్తుంది నాకైతే
అవునా అవును కడిచి పోతానేవుంది కాలం
టీవి పెడితే చాలు అసలు ఆ మోస్ట్లీ మా ఇంట్లోనైతే భక్తి ఛానల్ మొగుతానే ఉంటది
హ
ఇంకా ఈ సాంగ్స్ ఏ నడుస్త ఉన్నాయి మొన్నటి వరకేమో లక్ష్మీ నరసింహ రహ్త్సాలకి సంబధించి ఇంకా ఆయన
ఇంక రాముడికి సంబంధించి వస్తూనే ఉన్నాయి
వస్తూనే ఉంటాయి ఎంత ఎక్కువ మనం దేవుడి పాటలు వింటే మనం అంత ప్రశాంతంగా ఉంట
ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటది
అవును అవునండి
అవును మీరి కొత్తగూడమ అని విన్నాను అక్కడ దగ్గరలో ఏదో ఊరని
అవునండి దగ్గరలోనే
అంటే మాకు క్లారిటీ లేదు సారీ ఏం అనుకోవద్దు ఆ మన భద్రాచలం విజిట్ చేశాను నేను టెంపుల్ చాలా బాగా అనిపించింది అంటే మనకి రమనవమి వస్తుంది అని అంటే ముందు పది రోజులు వెనక పది రోజులు జరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ
అవునవును
ఆ ఇంకా అప్పటికి నాకు పాస్బలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చు అ అ మన్న వెళ్ళచ్చ
ఆ వెళ్దా మ వాళ్ళకి టైం వీలుంటే మనకు ఆ రోజు కూడా వెళ్ళేసి వస్తే మంచిది రాముని వారి తలబారాలు అయినా మవనాందికో
ఆల్రెడి ఆ పలుస్తున్నారు ఈ గోటి తోటి వలుస్తారు కదా వడ్లు ఇం కోటి తలంబ్రాలు అంటారు ఆ ప్రతి ఇంటికి ఒక్కొక్క చిన్న చిన్న ఆ మన షాంపూ ప్యాకెట్స్ అంత సాచెస్ ఇచ్చేసి ఇవి ఒల్చడీ అనీ చెప్పేసి చెప్పేసి ఇచ్చి హా ప్రిపేర్ చేపిస్తున్నారు అనమాట కానీ అంత ప్యాకెట్ వలవడానికి కే రెండు గంటలు టైం పట్టింది ఒక ఆవిడికైతే
ఆమ్మో
ఈ ఒక్కొక్కరు కూడా అంతే టైం తీసుకుంటున్నారు ఆ వడ్లే కదా వలవడమే కదా అని అనుకుంటాము కానీ టైం పడుతుంది
ఇంకా ఇ దేవుడు వారు కాబటికి అలా ఉంటయి కానీ అందులో పాల్గొవడం కూడా మన యొక్క పుణ్యఫలమే అండి
అసలు మనచయితేసిన ఆ అవి గింజలు అన్నవి తెలనాలుగా అక్కడి వరకు వెళ్తున్నాయ్ చూసారా అది గొప్ప
అ అదే గొప్ప అవునవును ఆ
అక్కడ జరిగి రోజు ఈవెంట్స్ అన్ని కూడా లైవ్ ఇస్తున్నారు అసలు నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో
కొంచెం బుక్ చేసుకుంటున్నారు కదా టికెట్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు
ఆ కళ్యాణం టైమ్ లో టికెట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత రోజు జరిగే పండు అభిషేకం టికెట్స్ అయితే పదిహేను వందలు ఐదు వందలు ఆ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పెట్టారు కళ్యాణం అయితే మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుడి స్టార్ట్ ఉంది
అవునండి వెళ్దాం మనం కూడా ఒకసారి పెట్టి
అసలు ఆ రోజు ఉంటారు జనాలు కాలేము మనం అదేంటో చూసి చూసి ఆ రోజే ఇడా ఎక్కువ స్టార్ట్ అయిద్ది
హా ఆ
ఒక వైపు ఉక్కపోతా అసలు దాహం వేస్తూ ఉంటది ఆ అంతమంది జనాల్లో ఆ మంది తో మండపం మొత్తం నిండిపోతుంది
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఓకే మేడం